బాగున్నరండి? బాగున్నామ, బాగున్నామండి.
ఆ ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి, మీరండి?
అలా టెర్రస్ పైకి వచ్చా అండి. ఏమో రూమ్ లో ఏమంటరు, ఆ వేడికి తట్టుకోలేక. అలా చల్లగాలి కోసం వచ్చా, మీరు?
మేము లేదండి, ఇంట్లో ఉన్నామండి.
అవునా అండి, ఏంటండి? ఎలా ఉన్నారు? ఇం కేంటి విశేషాలు? ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు అంటి?
మీకిద్ గుర్త్ తుందా అండి, కరోనా టైమ్ లో మనం ఎలా ఉండేవాళ్ళము?
అవునవునండి, ఏమంటారు? ఆ లైఫ్ ఇంకోసారి వద్దు అనిపిచ్చే లాగా జరిగిపోయిందది.
ఆ అవునండి నిజ్జంగంటే, ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడేసిందిదండి మనతో.
అవునండి, ఎంత్ తమంది ప్రాణాలు కోల్పోయారో, అనవసరంగా?
డి
అందులో ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఏమంటరు, మనం దగ్గిన సరే, తుమ్మిన సరే ఏమంటరు మన శ్వాస తీసుకున్నా సరే, అలా అంటుకుందిగా, అలా అంటుకుండే జబ్బు కాబట్టి వేలాది వేళ ప్రాణాలు అనవసరంగా కోల్పోయారండి.
అయినా గాని ఆ టైమ్ లో చానా అంటే చానా ఫేస్ చేస్ న్నామండి మనము.
చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా. ఎట్
హెల్త్ పరంగ అయినా కానీలేండి, చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాము. లాక్డౌన్ అనేసి పెట్టేస్ నా, ఎవర్ని బయటికి కదల్నికోకుండా.
అవును. ఏమంటరు? జై, జైల్లో వేసినట్లుగా.
వునండి. సేమ్ అదే సిచ్యువేషన్ అండి, మొత్తం దేశాన్నంతా ప్రపంచాన్నే దేశాన్ని కూడ కాదు? జైల్లకేసినట్టు. పనయిపోయింది
అవునండి ఏమంటారు సరిగ్గా ఫుడ్ తిన్లేము ఆ ఇ ఇంక ఏమి దొరికేవి కాదు అసలు బయటికి పంపీరు తెచ్చుకుందామన్నా గేమ్ లైఫ్ ఏమోండి అప్పుడైతే ఆ బతుకుతమా లేదా ఇంకో దగ్గర ఇంకోవరిని చూసినా కూడా జస్ట్ వాళ్ళ ఉందో లే వాళ్ళ దగ్గరికి పోవాలన్నా భయం
ఆ అవునండి అప్పుడు మనమయితే ఇంకా మాస్కులు పెట్టుకొని ఎక్కడన్నా బయటికి వెళ్తే శానిటైజర్ కంపల్సరీ చేతిలో పట్టుకొని వెళ్ళే వాళ్ళం అండి
అవునండి ఒక్రి దగ్గర ఇంకోటి అప్పుడు కొన్ని రూల్ సు కనిపెట్టిందండి వెళ్ళాలంటే ఆటోలో ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఎక్కించుకుంటే ఫైన్ డిస్టెన్స్ డిస్టెన్స్ మెంటెయిన్ చేయాలని చెప్పి ఆటోలలో ప్రయాణం చేస్
డిస్టాన్స్ అయితే కంపల్సరీ ఉండేదండి ఇఫ్ ఇన్ కేస్ మనం బయటికి వెళ్ళాలి అంటే
ట్లో కూడా మనం గమనించినట్లయితే ఆ సీట్ కొక్కరే అండి
అవునండి సీట్కొక్కరె ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కడన్నా క్యూ లైన్ లో నిలబడాలన్నా కానీ ఒకరినిడిచి ఇంకొక స్పేస్ ఎంత స్పేస్ వదిలి తర్వాత చానద్
అదే సర్కిల్ వేసే వాళ్ళండి సర్కిల్ లో ఒకరు ఉండాలి మళ్ళీ దానికి ఇంత సర్చెన్ అవునవును చాలా రిస్రి శన్స్ అందులో అప్పుడు కూరగాయలు కూడా మనకి కొనుక్కొచ్చుకోవాలన్నా అప్పుడు మనం ఎక్కడ పనికి వెళ్ళే వాళ్ళం కాదు ఎందుకంటే కరోనా ఇంట్ ట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు తినకూడదు అని చెప్తారు ఆ కూరగాయలు కొనలన్ న్న ఇప్పుడు కొంచెం ఓకే డబ్బులు ఉండే వాళ్ళు అయితే ఓకే కొంతమంది ఎలా ఉంటారంటే పేదవాళ్ళ జీవితాలు రోజు కూలి మీద ఆధారపడి ఉండే లైఫ్ ఉంటాయి కదండి కొన్ని
అవునండి
వాళ్ళకి చాలా కష్
చాలా అంటే చాలా కష్టం అయిపోయి ఎందుకంటే వాళ్ళు రోజు వారీ పని చేసుకొని సంపాదించుకొని తినే వాళ్ళు అటువంటిది ఒక్కటేసారి లేలాక్ డౌన్ అనేసరికి బయటికి పోలేక ఏం పని చెయ్యలేక వాళ్ళకి నిత్యవసర స లు కూడా దరక ఎక్కడం చాలా కష్టం అయిపోయిందండి ఆ టైం లో
టూ మరి అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కి ఇప్పుడు ఎలా అంటే పొ పొద్దున్నంత స్కూల్లో చదివినా వాళ్ళ ఇంటికి వచ్చి హోంవర్క్ చేయ్యాలంటే అది అవ్వదు వాళ్ళు ఖచ్చితంగా ట్యూషన్ వెళ్లి మళ్ లేదంట ఎవరన్న చదువు నే వాళ్ళు ఉండే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటే ఫ్యామిలీలో వాళ్ళు చెప్పస్తే గాని వాళ్ళు చెయ్యరు హలో
ఆ చెప్పండి
అదే అండి ఆ అది ఎడ్యుకేషన్ టైమ్ లో కూడా పిల్లలకు చాలా కష్టమయింది కదా అండి అప్పుడు ఏమంటారు ఆన్లైన్ క్లాసెస్ పెట్టేవాళ్ళు వాళ్ళు ఆఫ్ లైన్ లోనే చదివేకి చాలా కష్టమయితుండే మనం చెప్పి కూర్చోబెట్టి దగ్గరండి చేపి తే గాని చెయరు హోమ్వర్క్
ఆ అట్లుండేది అట్లాంటి టైం లో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఉమ్ ఆన్లైన్ క్లాసెస్ పెట్టి వాళ్ళని చదువుకోమంటే ఇక్కడ చదువుకుంటారండి మాకి ఆ దాంట్లో గేమ్స్ ఆడకే సరిపోతాం అండి
సింపుల్ చెప్పేస్తారు అప్పుడు కష్ట ఒక టచ్ ఫోన్ కొనాలంటే మొబైల్ పది వేలు పదహై ఎలా అంటే చేస్తారండి అప్పులు చేసి ఎందుకంటే మ మా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి తినేకి ఉన్నా లేకపోయినా చదువు చదువు అనేది వాళ్ళకి గొప్ప ఎందుకంటే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలుసు
అవునండి
ఏంటో అండి ఆ కరోనా వల్ల లేనిపోయిన సమస్యలు ఆ వ్యాక్సిన్ అంటూ మళ్ళీ ఏమంటారు ఆ చికెన్ బాగా తినాలంటారు ఒక్కొక్కసారి ఆ తినడం వల్లే వస్తుంది కోళ్ళకి ఏ ఇంజక్షన్స్ వేస్తారంటారు అసలు ఏమంటారు అయోమయంగా ఉండేదండి లైఫ్ మొత్తం కరోనా పోయి ఎంత వరకు
ఇ ఆ కరోనా టైమ్ లో స్టడీస్ అయితే చాలా దెబ్బతిన్నాయండి పిల్లలు ముఖ్య ద్గర ఉండి హోవర్క్ రాపిస్త రాసేవాళ్ళు కాదు వాళ్ళకి అటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఏం అర్థం అవుతుదండి.
గవర్నమెంట్ కూడా కొంతవరకు బాగానే హెల్ప్ చేసిందండి నాకు తెలిసినంత వరకు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వెజిటేబుల్స్ తెచ్చి ఇచ్చారు వాళ్ళ రైస్ కూడా స్టోర్ లో వేస్తది ఇంటింటి దగ్గరకు వచ్చి వేసారు ఎందుకంటే వాళ్ళు రైస్ డిస్ట్రిబ్యూట్ చేయడము ఇంటి దగ్గర కాకు అందరినీ ఒకే దగ్గర రమ్మంటే మళ్ళా ఒక ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో తెలీదు కొన్ని చర్యలు అయితే బాగానే పాటించారండి. ఒకరింటి ఇప్పుడు ఒకరికి వచ్చ వచ్చిందంటే ఆ సరౌండింగ్స్ లో దగ్గరికి వెళ్ళకూడదు మనం ఏమంటారు ఏమ చె చెప్పవాలి కదండి ఏమంటే సున్నం తీసుకొని వాళ్ళ ఇంటి చుట్టూ వేసేది అక్కడ పోకూడదు అని చెప్పేది.
అవునండిస్తున్నాం వేసి సింబల్స్ ఇచ్చి వాళ్ళు ఆ ఏరియాలో కరోనా కేసెస్. పెరిగిపోయినయి వెళ్ళద్దండి అని చెప్పి
ఏమంటారు అప్పుడు ఏమంటారు సాటి మనిషిని ఇంకో సాటి మనిషిలాగా చూసే రోజులు కూడా కాదండి ఎందుకంటే తెలీదు ఎవరు లేముందో దగ్గరకి
ఎవరు అవునండి ఎప్పుడు ఏ కేసు ఎక్కువయిపోతుందో అని చెప్పి చనా అడి చనాా భయపడే వాళ్ళు
చూసే కొద్ద్దీ అదేమంటారు కేసులు పెరుగుతానే ఉంటాయి చిన్న పిల్లలకి వస్తాయి ఇప్పుడు పెద్దవాళ్ళంటే మనకి ఓకే అండి ఎంగేజర్స్ తట్టుకోగలరు మరి చిన్న పిల్లలకి అలా వస్తే కష్టం కదండి వాళ్ళు ఇంకా అప్పుడే పుట్టి ో ఇంకా ఎదిగే వయసు ఉంటుంది వాళ్ళకి కావచ్చు ఒక ఏజ్ అయినా ముసల వాళ్ళకి కావచ్చు వాళ్ళతో అంత స్టామినా ఉండదండి దాన్ని ఏమంటారు దాన్ని త దాన్ని ఎదుర్కోగల శక్తి వాళ్ళతో ఉండదు
అవునండి నిజమే కా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ వాళ్ళలో
ఎందుకంటే ఏజ్ ని బట్టి ఉంటుంది
అవునండి
చాలా మంది ముస్లిం వాళ్ళు చనిపోయారండి మా మా ఊరు సైడ్ అప్పుడు
ఆ మా సైడ్ కూడాడా అంత అంతే అండి ముసల్వాళ్ళ అనే కాదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి కరోనా కేసెస్ అనేది అంటుకున్నాయి
ఇంకా కొంతమంది అప్పుడు ఏం చెప్పేవాళ్ళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏం జరిగి చనిపోయినా ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ కరోనా కాకపోయినా ఇంకేమన్నా సరే చనిపోయినానంటే కరోనా
ఆ అదయితే నిజమండి అది ఏ ఇష్యూ అయినా కావీ సడన్ గా చనిపోయినారంటే కరోనా వళ్లే వాళ్ళు చనిపోయినా
వీళ్ళు ఇంకా ఏమంటారు మనమ అలు ఒకటంటే రెండు చెప్పేవాళ్ళు
అ
ఇంక ఎప్పుడు అది పైన ఇంకా అది జరిగింది కరోనా కా కరోనా వల్లే హెల్త్ అంతా ఏం కాదు ఆ ఊరిక లేనిపోని అపోహలు మాట్లాడే వాళ్ళు
అవునండి నిజమేనండి
తే ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకా అప్పుడు ఏం జరిగిందంటే కరోనా సమయంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా పాస్ చేశారనమాట
ఆ కరోనా పాస్ అంతా కరోనా పాస్ యే అండి అప్పుడు టెన్త్ ఇంటరు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటే వాళ్ళు టెన్త్ నుంచి తెలిస్తే ఎగ్జామ్స్ తు ఇప్పుడు అందరుూ ఒకేలాగా ఉండారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఒక విధంగా టీచింగ్ ఉంటుంది గవర్నమెంట్ స్కూ లో ఒక విధంగా టీచింగ్ ఉంటుంది పిల్లలు ఇంకా టెన్త్ అయిపోయింది ఏమంటారు వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో తెలిదు మినిమం బేసిక్స్ ఉండవు ఎలా ఎలా కండక్ట్ చేస్తారు ఒక ప్రైవేట్ ఏమంటారు టె పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఒక ఐడియా ఉండదు వాళ్ళు దాన్ని చూ అసలు ఇంటర్లో ఎక్స్పీరియన్స్ చేసేప్పుడు ఏముందిలే ఈజీ గలా అని చెప్పి కొంతమంది నెగ్లెక్ట్ చేసి ఫెయిల్ అయ్యే వాళ్ళు మరి అది ఏమంటారు ఫెయిల్ అయినాంటే ఉంటాయి కదండి బంధువులంటా పక్కన వాళ్ళ అనే మాటలే ఎక్కువ వాళ్ళనే మాటలు తీసుకోలేక సూసైడ్ చేసుకోవడం చాలా సమస్యలు ఎదుర్కొన్నామ అండి మొత్తానికి అయితే ఏమంటారు ఆ ఒక యుద్ధాన్ని గెలిచినట్లే అనిపి చింది నాకైతే
అదైతే నిజమేనండి
మ్మ్
నాకైతే ట్వంటీ ట్వంటీ లో వచ్చింది అది నిజంగాంటేనే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిందేమో మనతో అని అనిపిచ్చింది
అవునండి మీరు బాగా మంచి జాగ్రత్తలు తీసు కున్నరండి ఆ టైమ్ లో
అవునండి మేమైతే మాస్క్ కంపల్సరీ వాడేవాళ్ళం అండి కందులో శానిటైజర్ అయితే కంపస్ సరి ఎక్కడికి వెళ్ళినా శానిటైజర్ వాడేవాళ్ళం మీరు వ్యా వ్యాక్సిన్ ఎపిచ్చుకున్నారా అండి
నేను ఫస్ స్ట్ వ్యాక్సిన్ ఒకటి ఎపిచ్చుకున్నా అండి సెకండ్ వ్యాక్సిన్కి పోలే
మ్మ్ నండి వ్యాక్సిన్ వేపిచ్చుకున్న తర్వాత జ్వరం వ
అవునండి అదొకటి అంటారు ఆ వ్యాక్సిన్ వేపిచ్చుకున్న తర్వాత మనకి పవర్ కోసం చికెన్ తినాలి అనేదో చెప్
ఆ అవునండి దానివల్ల ఫీవర్ వచ్చి బాడీ పైన్ వచ్చి దాంతో చాలా అంటే చాలా ఇబ్బంది పన్ న్నామండి ఆ టైం మెమరబుల్ అది కూడా ఒక మెమరబుల్ డే అండి మనకి డేస్
కి రెప్ పొద్దున మనకి మ్యారేజ్ అయి ఇలా వచ్చింది మేము ఇలా దాన్ని ఎదుర్కొన్నాము ఇలా కష్ ష్టపడ్నాము ఉరికే ఏది ఉండదు లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో ఏమైన జరగోచ్చు మనం అన్నింటికీ సిద్ధమై ఉం డాలి అది లైఫ్ అనే కాదు వర్క్ ప్లేస్ అయినా ఇంక జీవితం గురించి ఓచ్చినా అవును దేనికైనా సిద్ధపడి వాటిని ఎదురు కుంటాం అనే ఒక నమ్మకంగా ఒ మనం ఒక స్టోరీలాగా చెప్పుకోవొచ్చండి దీన్ని మన లైఫ్ లో మన పిల్లలకి
అవునండి ఇది ఒక చరిత్రలో నిలిచిపోతున్న ట్లే
అవునవునండి థ్యాంక్స్ అండి మీరు ఎటువంటి ఎటువ టి సమస్యలు ఎదుర్కొన్నారు వాటి పరిష్కారం దాని నిలు దాన్ని మనం మన దగ్గరికి రా గా జాగ్రత్తలు తీసుకున్నారు అన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
మీక్కుడా ధన్యవాదాలండి బాయ్ అండి
అ